హలో బాగున్న మడి బా బాగున్నామండి అయిందాండి లంచ్ అయిందండి ఇదిందా లంచ్ ఆ పన్నండి రి మేము అండి పప్పు చ చేసినండి అవునా మీరేం చేసిండి ఈ రోజు ఫాస్టింగ్ అండి అవునా మర ఏం తినారా ఇవాళ డే మొత్తం ఇంకాస చపాతి తిన్నాను అంటడి ఆ పొద్దున్న వంట వసాను మా సార్కి పిల్లలకి అవునా పప్పులు చేసానా నాకేమ పిల్లకి లంచ్ చేస్తారా లంచ్ చేసానండి ఇక నాకేమో ఫాస్టింగ్ కదండి థర్డ్ ఫాస్టింగ్ ఉంటంది అవునా వీక్లీ వన్ టైమ్ అండి వంతాయి మ వీక్లీ వన్స్ ఏ ఉంటాను తాజ్ డే గురువారం ఉంది కదా ఇవాల సాయిబాబా ఉంటానండి ఫాస్టింగ్ అవునా వెళ్తారా వీక్లి వన్ టైమ్ టెంపుల్ కి దగ్గర ఉందండి టెంపుల్ మా దగ్గరే అండి టెంపుల్ త దగ్గరండి దగ్గరనేతారండి అయితే ఇ ప్పుడే చపాతి వేసుకొని తిన్నానండి ఇక సాయంత్రం టైమ్ లో ల చేసుకొని ఉంటాను అండి సాయంత్రం టైంలో చేసుకుంటానండి ఎప్పటి కూడా ఆఫ్టర్నూన్ ఆ కుకింగ్ చేసుకొని హుమ్ ఇగ ఇప్పుడు టిఫిన్ చేసుకొ కని సాయంత్రం టై లో ఉ అన్నం చేసుకొని మళ్ళీ సాయంత్రం
తవర్ణం ఎలా ఉందండి.
చాలా ఎండగ ఉన్నదండి. మా దగ్గర కూడా చాలా ఎండుందండి. పిల్లలు అసలు ఎండని తట్టుకుంటలేరు ఇప్పటి నుంచే. అంట లేరా ఈ సారి బాగా ఎండ కోడ్ హుమ్ ఇక్కడ కూడా అట్లనే ఉందండి. ఈ సారి వర్షాలు అవునా అహహ
ఇప్పుడు కొం
హాస్పటల్ తీసుకెళ్లారండి. ఉహు ఆ
వా ఇది వాటర్మిలన్ జూ
జ్యూస్ నెక్స్ట్ ఏంటంటే ఓఆర్ఎస్ కొంచం మజ్జిగ మజ్జిగ ఏంటంటే బాడీని చల్ల చేసిస్తుంది కద అట్లాంటి ఎక్కువ తీ కుంటే ఆ తొందర అంటే క్యూర్ అయిపోతదని చెప్పిండు. అవునండి ఇగ అట్లా వ మోషన్స్ స్తు వాంతింగ్స్ అయినప్పుడు అదే బెటర్ అండి. కూడా కాకుండా. అట్ల కాకుండా చిన్న తినడం ఇంత ఇదండి ఇగా కంపల్సరీ కేర్ తీసుకోవలిసిందే. అకుంటాం కానీ చిన్నపిిల్లల అంటే చాలా ఇబ్బంది అవునా వాళ్ళు ఏేను చెప్పలేరు కంపల్సరీ కేర్ తీసుకోవాలి దినాలి
హ్మ్ అదే కదా
ఉహు ఇంకేం చేస్తున్నారండి. అవ్ ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా అండి. ఎట్ల జరుపుకుంటారండి ఉగాది పండగ. అవునవును అవును. అవునండి మేము కూడా చాలా బాగా ఉమ్ ఉమ్ ఆరుకునుడు అంటారు కదా అండి బ ఆహా ఆ మాయ లో అయితే పొద్దున్న లేసి రంగులతో ముగ్గులేసి ఆ మొత్తము ఐదు తీర్ల వేసి ఉగాది పచ్చడి వేసి ఇచ్చామండి ఉగాది కి కొత్త బట్టలు కొనుకుంటా మండి వేప పువ్వు, బెల్లము, చింతపండు ఊ మామిడికాయ కొబ్బరి కాయ అవన్నీ వేసి ఆనా ఉగాది పచ్చడి చేసి పోని మళ్ళా పప్పు ట్టి బూరెలు చేసుకొని వాటి ఈ దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాతనే మేము తింటాం అవునా ఉగాది రోజు చాలా మంది మా ఇంటికి వస్తారా అండి మామిడికాయలు అన్ని మా దగ్గర ఉంటాయండి వేప పువ్వు మామిడి మామిడికాయలు ఆకులు కూడా కడతారు కదండి తోరణాలుగా మామిడితోరణాలు మామిడి తోరణంగా చాలా మందితెస్తారు అడగడానికి ఇ ఎవ్వరి డిసప్పాయింట్ చేయకుండా అందరికి ఇచ్చేస్తాం హ్యాపీగా ఉండాలి కదండి కొత్త సంస్క డిసపాయింట్ చేస్తే బాగుండదు మేమైతే అదే రోజు మొత్తం పంచంగం అడిగిపించుకుంటామండి అయ్య గారితోని అవునా అంటే ఆ కొత్త సంవత్సరం కదండి మన పేరు మీద ఎట్లా ఎట్లా ఉంది ఏంది అని అవును మేము కూడా టెంపుల్ వెళ్తామండి ఆ రోజు ఆ పంచాంగం కూడా అడిగి తెచ్చుకుంటామండి అంతా మంచి ఉండాలి ఆ సంవత్సరం అంతా అ దేవుణి పూజించుకొని ఆ అయ అయ్యగారు మన చేతి కలిసి పంచాంగం చెప్తాడండి
అవునా
ఆ ఆట్ల పంచాంగం కూడా అడిగించుకుంటాం అవునా పిల్లలు బావున్నారా అండి ఆ బాగున్నారండి ఆ రోజు బూరెలు చేసుకుని ఏండి ఆ రోజు బూరెల్ చేేసుకుంటారు కదండి బూరెలు మా పిల్లలు మా సార్ బాగా ఇష్టమండి అవునా మాసార్కుకూడా బూరెలంటే చాలా ఇష్టమండి నేను బెల్ల వేసి మండి వేరేచేయిస్తార
ఆ మేము ఇది స్వీట్ పొటాటోస్ తోటి చేస్తున్నామి
అవునా చక్కర ఏసే చేసుకుంటాము అసలు బెల్లం వేస్తే మంచిద అండి ఆరోగ్యానికి మంచిది కానీ మా సార్కి ఏంటంటే స్వీట్ ఎక్కువ కా
అంటాడు అట్లా అనేసే షుగర్ వేసి చేస్తున్నా
టుచేసుకున్నం ఆ మేమైతే బెల్లం పప్పు ఉడకపెట్ మెత్తగా ఉడికిన తర్వాత అంత బెల్లం వేసి సి ఆ బెల్లం దెగ్గరికి వచ్చేదాకా కూడా పోయి మీద పెట్ అనేసి దగ్గరకు వచ్చిన తర్వాత మీ సి వత్తి కదాండి మళ్ళా మొత్తం ఆనకం పట్టినట్టు అవుతదండి
ఆ ఆ
కైతే ఆ ఇప్పుడు మనం మొత్తం పప్పు పొడికిన తర్వాత వేస్తారా ఆ పప్పు మెత్తగా ఉడకాలి అవుజా కుక్కర్ లో వేస్తారా అండి కుక్కర్లోనే వేస్త పప్పు నానబెట్టి వేస్తారా ఆ డైరెక్ట్ గా కుక్కర్లో వేస్తారా ఈ కుక్కర్ లో వెస్తే తోందరగా మెత్తగా ఉడుకుతది అండి అవునా ఎంత సేపు నానాపెడతారు అండి ఆహా అవునా నానాపెడితే మంచిగా ఉడుకుతదా తినేసరికి మోతం ఇట్లా అయిన తర్వాత బెల్లం వేస్తే అది దగ్గరకి వచ్చి మీ శివ ట్ ఈ దూరం వేస్తే ఆ మనం వన్ ఇయర్ వరుకు కూడా పాడవ వండి డి అవి వన్ ఇయర్ వరకు కూడా మంచిగా అయి ఇగ మా సార్కి నెయ్యి ఎసి కాలవడం అంటే బాగా ఇష్టం మా సార్కి ఏమో నియేసికలుస్తాను మా పిల్లలకి ఆయిల్ మా మా పిల్లలు నెయ్యి తినారండి ఆయిల్ నెయ్యి నెయ్యి అసలు విటమిన్ ఫుడ్ కానీ ఆ మా బా పిల్లలు తినరండి అది చిన్నపబ ఎందుకండి అలవాటు చేయలేదా చిన్నప్పుడు ఇంట్లో పెట్టేదాన్నిండి తినేవాళ్ళు మా అక్క వాళ్ళు ఆ నెయ్యి పంపించేవాళ్ళు చె నెయ్యి ఆ పంపించే వాళ్ళు కానీ ఇప్పుడు మాకు ఆమ్ తిందంద అయితే అప్పటి నుంచిలి ముూలి తింటలేదండి బిర్యానీలో కూడా నెయ్యి వేసినవా మమ్మీ అంటది చేస్తున్నావా అవునా ఇష్టం లేకకు అట్నే ఉంటందండిం అవును కదా అంది కొ నళ్లొచ్చినా అది గుర్తు పట్టేకుంటారు గుర్తు పట్టేస్తారు కానీ వాళ తెలవకుండా కంపల్సరీ బిర్యానీలో మాత్రం కానీ బిర్యాస్త వేస్త నే బాగుంటది అండి నీల్ అసలు బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాది పని
నాకు అంత ఇష్టం ఉండది
తొందరగా నేను కూడా బిర్యానీలు కంపల్సరీ వేస్తా బిర్యానీ వేసిందైతే తింటా అండి బిర్యానీ లూస్ ఉన్నపుడు నాయి వేసిన ఏర్పడదు ఆ ఏర్పడదు ఆ ఏర్పడదు ఎందుకంటే ఆనియన్ వేస్తం కదా ఉమ్ అట్లా
పలుసుకోది పుదీనావి అవ్వి ఇవివి
ఉంచడం వల్ల స్మెల్ అవును రాదు ఎక్కువ రాదు తెలిసిపోతుండి వట్టిగానే ఆ అవునండీ అనీ ఆ బిట్ల అన్నరి ఎంట్లా ఏది చేసిన వట్లే మనం చపాతీలు వస్తుకున్నా కూడా
ఆ
అ క చెత టేస్ట్ అది వేరే ఉంటా అవునవును నా కాకి చాలా ఇష్టమ అండి న వేడి వేడి అన్నంలో నే వేసుకొని ఇట్లా ముద్దలు కట్టుకొని తింటాడండివు పిల్లలు కూడా అలవాటు చేయడానికి ట్రై చేస్తాడు కానీ వీళ్ళు తినారండి అవునవును పిల్లలు ఒక్కసారిడ్ వాళ్ళకు నచ్చ కొంటా వినారా నేను చిన్న ఉన్నప్పుడు నుంచి అల్లా చేయాలనేసి నెయ్యి అంటే ఉ చేస్తాను కదా దాంట్లో నా నూనెగా బనలు నెయ్యి వేసేవా పాలకుకి కొంచెం
కానీ వాళ్ళ ఆ స్మెల్ గుర్తు పెట్టేసి స్టార్టింగ్ లో
లో తిన్నారంండి తర్వాత పింగ్ చేసుకున్నారు అదే అండి ఇక ఇప్పుటి వాళ్ళ అసలు ఏ కొంచెం స్మెల్ కావాలన ఏం ని పప్పులు అయితే ఎంత బాగుంట నేను ఎక్కువ అంటే చెప్పాల్సిగా తింటాండి
చపాతి ఇ ఏంటనే బూరెలలో బిర్యానీలో ఇట్లా వేస్తాను పప్పులు వేస్తే పిల్లలు అంటే ఏంటే గుర్తు పడిత
వట్టి తినారండి అవున మమ్మళ కర్రీ వేస్ట్ అవుతది టినర అనేసి ఇక వేగనడి ఇ మెల్లగా చపాతీలో వేసి అలవాటు చేస్తా చపాతల బాగుంట అయితే ఆయిసి చేస్తానండి మా స అ అయితే నెయ్యి త చేస్తా మ సాకి నెయ్యి అన్నిట్లో వేసుకుంట బాగా ఇష్టం నాయినది బాగుంటదండి నెయ్యి తోటి స్వీట్ వస్తుది స్వీట్నెస్ ఎక్కువ వస్తుది ఏదైనా మనం స్వీట్స్ చేసుకున్నా గాని నెయ్యే వాడతారు ఎక్కువవున నయ వాళ్ళకు లెగల్ ఉంటది బెస్ అవు ఇంట్లా చేసుకునే ఇంకా చాలా బాగుంటంది వాళ్ళ గేదెలు ఉన్నాయి వాళ్ళు అక్కడ నుషిన మాత్ర ఎప్పుడు సరే అండి ఉంటానండి సరే అండి బాయ్